హలో హలో సిస్టర్
హలో
ఆ వినిపిస్తుందా సిస్టర్ ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది తిన్నారా ఏం చేయలే సిస్టర్ తినేసి అలా పడుకున్నాం రిలాక్స్
ఆ సండే రోజాఆకి రోజు కంటే కూడా కొంచెం ఎ ఎక్కువ ఆ పనులు ఎక్కువ ఉంటాయి కదా
అవును పిల్లలు ఇంట్లోనే ఉంటరు కాబట్టి కొంచెం లేటు ప్రాసెస్ అన్నీ పనులు లేటుగా జరుగుతాయి
ఉ
ఉ మామూలుగ స్కూల్ కేళ్తే పొద్దు పొద్దునే అన్ని అయిపోతయి కదా
అయిపోతయి పోద్దునే మీకు బాక్స్ పెట్టడం అది ఏమైనా ఉం అంటే ఆ ఆ అయి అన్నీ అయిపోతయి పనులు గుడ
పొద్దున్నే అయిపోత్ ఇక ఆల్మోస్ట్ టెన్ లెవన్ కంత కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత ఫ్రీ నెంటి ఇవాళ సండే కాబట్టి ఎప్పుడన్నా చేసుకోవచ్చు కదలే అనే ధీమ అనమాట లేజినెస్
టవ్ ఈ రోజు ఒక రోజే కొంచెము నెమ్మదిగా చేసుకు కోచ్చు మిగితా రోజుల అయితే ఆడవిడి హడావిడిగా నే చేసుకోవాలి గదా
అవునవును ఊ
ఉ ఊ
ఊ సండే అయితే పో నిద్ర లేట్ గ లేయొచ్చు లేటుగ పనులు చేసుకోవచ్చు
అదె అదె కొంచెం మనకి ఎ రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటది కొంచెం మార్నింగ్ టైమ్ లోను
ఇంకెటక్క తిన్నార మీరు
ఆ తిన్నాం మము మాకు యాక్చువల్లీ మాకైతే టూ అయిపోతుంది ఆ అందుకే టూ కె స్టార్ట్ చేస్తాం ఈరోోజు యాక్చువల్లీ ఇంకా ఆ అర్లీగానే చేసాము టూ కల్ల ఫినిష్ అయిపోయింది అంటే ఒక పావుగంట ముందే స్టార్ట్ చేశాను
ఆహా ఓకె మేము మాది టూ థర్టీ త్రీ అయిపోయింది హె త్రి పైనె అనుకోండి
అరెస్ సండే వల్లనేమో
టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లేట్ గా అయి్యంది టెన్ టెన్ తర్టీీకి తిన్నాము
ఉ
ఇన్నిసార్లు అందుకని చెప్పి లంచ్ ఇంకా త్రీకి త్రీ టూ థర్టీ త్రీకి చేసాం ఎంగ ఈవినింగ్ డిన్నర్ కూడా ఇ క ఇట్ల ఉంటుంది నైన్ ఎయిట్ థర్టీ అట్లా
మార్నింగ్ ఏంటి మీరు మ్ కాఫీ టీ లయ్యీ అలవాటు ఉంటుందా మీకు
అయ్యో అది లేనిదే నిద్దర పొద్దు గడవదు మ్ హు పొద్దున్న లేస్తానే ఫస్ట్ అది పడిపోవాలి మా ఇంట్లో వాళ్ళు అరుస్తా ఉంటారు ఆ వ వద్దూ మానేయ్ మానేయ్ మానేయ్ అననేసి అబ్బే అస్సలు మానేలేకపోతున్నాము టీ కాఫ్ బాగా అలవాటు అయిపోయింది అది తాగకపోతే ఏంటంటే ఒకలా అయిపోతా ఉంది
ఆ లేదు అది అదేంటంటే మనకి ఎనర్జీ బూస్టర్ లాగా ఉంటాది అది తాగితేనే కానీ ముందుకి వెళ్ళదు బండి కదలదు ముందుకి
ఇంట్లో మా వారు అరుస్తున్నారని చెప్పి జస్ట్ ఒక టూ డేస్ ఆఫ్ చేశాను అంతే ఆహా కాల అస్సలు
ముందు హెడ్డేక్ వచ్చేస్తది అంటే మెం టల్గా మనకి అలా ఫీలింగ్ వచ్చేస్తది టైం తాగాలి తాగాలి అని అ ఫీల్ వల్ ల్లే ఇటు బాడీ కూడా ముందుకు నడవదు ఏదో తలనొప్పి ఎంటోలా అయిపోయినట్టు
ఆ తలనొప్పి మాదిరి కొంచెం దాగిన ఇంక కొంచెం మైండ్ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుందనమాట
హుమ్
మీ కాఫీ టీ రెండు తాగుతాను నాకు ఏది ఇష్టమ అయితే అది పెట్టుకొని తాగును టీ తాగాలనిపించినప్పుడు టీ తాగుతాను కాఫీ తాగాలనిపించినప్పుడు కాఫీ
నేను అతి కష్టం మీద కాఫీ మానేేను ఆ ఇంతకముందు మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాఫీ పడిపోవాలి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తర్వాత ఈవినింగ్ మళ్లీ టీ ఇన్ని రకాల కానీ మూడుని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి తగ్గించుని ఇప్పుడు ఒక్కసారె టీ తాగుతు
నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగను కానీ నీ ముందే తీసేసుకుంటానన్నమాట అ. హ. మార్నింగ్ అండి ఈవనింగ్ టూ టు టైమ్స్ తాగుతాను నేను
ఉమ్ ఉమ్ అదే పర్వాలేదు యాక్చువల్ టూ త్రీ టైమ్స్ పర్లేదుంటారు కానీ ఏంటంటే కొంచెం ఇంకా ఇప్పుడు హెల్త్ గురించి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయాం జాగ్రత్తలు ముందు ముందు ఇంకా కొన్ని జా పడాలన్న ఎందులోను అవి తగ్గించాయనమాట
ఉమ్ ఇవి ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకొంచెం లేటుగా తాగుతాన్న అనమాట ఈవినింగ్ సిక్స్ పైన అలా
మ్
మార్నింగ్ వింటర్ సీజన్ ఆ కొంచం హట్ హార్డ్ గా ఉం ఉంటుంది కదా అప్ క్లైమేట్ ప్లస్ ఈ టీ కాఫీ అంతా అందుకని చెప్పేసి కొంచెం కూల్ అయ్
అప్పుడు ఉమ్ త తాగాల అనిపిస్తుంది కూడా అప్పుడు తాగాలి తప్పనిసరిగా తాగాలి అని అనిపిస్తది సమ్మర్ లో ఎప్పుడన్నా ఒక్క ఫోటో స్కిప్ అయినా చేయొచ్చు కాని
ఉమ్ అసలు అసలు తాగాలనిపిస్ ఉంది అసలు ఎన్నైనా కౌంట్ కూడా ఉండదు అనమాట తర్వాత వింటర్ లో అయితే ఇంకా వర్షం పడుతున్న ఇప్పుడు ఇంక తాగితే ఇంకా మజానే వేరు
ఆహహ
చాలా ఫీల్ అయ్యాను ఆ ట్లా ఆ విధంగా తాగుతూ నేను బయట మా టెర్రస్ పైన చైర్లు వేసుకొని ఆ చ జల్లులు పడుతున్నప్పుడు టీ ఎంత తాగడం బలే బలే ఉన్నింది
ఉమ్ ఉ ఆ ఆ అదే వేరు ఆ ఉమ్ ఆ సరదా వేరు ఉమ్
అంటుంటారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఓన్ గా ఫీల్ అయినాను అప్పుడు కానీ కొంచెం బాగునింది ఫ్యామిలీ తో అయింటే ఇంకా బాగున్ను అ తిరగ తాగాను కాబట్టి కొంచెం ఒకలా ఉన్నింది
ఆను
ఉమ్
ఉమ్ మీరేంటి షాపింగ్ లయి చేస్
షాపింగ్లు కూడా చేస్తాం ఆ చేస్తాం గా సిస్టర్ ఇంకా ఉగాది వచ్చింది కదా ఉగాది వస్తాంది కదా సో ఉగాది షాపింగ్ అప్పుడే చేసాం లాస్ట్ టైం మ-మా అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే ఆ షాపింగ్ మళ్ళీ అట్లే ఇంకా ఉగాది దానికి కూడా తీసుకొని వచ్చేసాం ఒకేసారి బట్టలు మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేసే పని లేకుండా ఒకేసారి తీసుకొని వచ్చేసాం అన్నమాట అన్ని
ఉ ఎవ్రీ ఇయర్ అన్ని పండుగలకి అంటే బట్ టలు తప్పనిసరిగా మీరు తీసుకుంటారా
ఆ ఆ అవును సిస్టర్ తీసుకుంటాం మేము ఉగాది వినాయక చవితి సంక్రాంతి, దివాళి న్యూ ఇయర్ పెద్దగా బా చేసుకోము కానీ ఇది మాత్రం ఇంకా ఉగాది మనకి తెలుగు సంవత్సరం కాబ
నాది మనకి గంతే కదా న్యూ ఇయర్ అంటే మంది ఉగా
ఆ ఉగాది ఆ ఉగాది ఇంకా వినాయక్ చవితి అంటే తొలి పూజ కాబట్టి దానికి దానికి తెస్తాం ఇంకా ఇంగ సంక్రా తి దివాలి ఇంక మధ్యలో వాళ్ళు బర్త్డేస్
మధ్య మధ్యలో ఎలాగ అవుతా ఉంటాయి మేము అంత పండగలకి పర్టికులర్ గా అంటే కొంత కాలం వరకు అలాగ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటో తగ్గిపోయింది అంత ఇంట్రెస్ట్ కూడా కొంచెం రాని రా తగ్గిపోతుంది సంక్రాంతి పండగకైయితే తప్పనిసరిగా తీసు కుంటాము మిగతా టైములో ఏంటంటే శారీ అదే శారీయో ఏదో డ్రెస్సెస్ ఏదో తీసుకున్నా కూడా ఒక పర్టికులర్ గా ఇది లేదు బర్త్ డేస్ క అది ఆ పిల్లల బర్త్డేస్ క అయితే డబ తప్పనిసరిగా తీసుకుంటాం అదొకటి ఉ మిగతావి పండగలు కంటే అంత పర్టికులర్ గా కాదు ఉన్న డ్రెస్సెస్ అవి జనరల్ గా ఉంటూనే ఉంటాయి బయటకి వెళ్ళినప్పుడు ఏదో వేరే షాపింగ్ వెళ్ళినప్పుడు ఇంగ ఇలాగే ఏదో బాగుంది అని చెప్పుకొనేస్తాం అలా ఉంటాయి ఇంట్లో సో అది ఎలా ఉన్నది అంటే మో దా అలా తీసేసి వాడేస్ ఆ అలా అంతే కానీ అంటే పర్టికులర్ గా కొనే అంత సందర్ రావట్లేదు ఈ మధ్య ఏవో ఒకటి డా ఉ
అకేషన్ పడతా ఉంది అకేషన్ పడకపోయినా ఏద నన్న వచ్చినప్పుడు తీయకునేసి పెట్టేసుకుంటాము కావల్సినప్పుడు యూస్ చేసుకుంటాం ఆ మాకు అలా ఏం లేదు మేము ఫెస్టివల్ కయితేనే ఫెస్టివల్ మామూలుగా అయితే పెద్దగా కొనం కానివ్వండి ఫెస్టివల్ టైమ్ లో అయితే బా కుంటం బ తల్ ఫెస్టివల్ వస్తున్నారు కదా బట్టలు కొను కొనుక్కోవాలి షాపింగ్ చేయాలి చెప్పులు కొనుక్కోవాలి అట్లా మళ్ళీ అది మళ్ళీ ఎక్కడైనా మ్యారేజ్ ఉంటాయి కదా అది సపరేట్ అనమాట అది సపరేట్ షాప్
అవును అది మ్యారేజెస్ డిఫరెంట్ చెయ్యాలి తప్పకుండా వేరే చెప్పు
ఇంకా మ్యారేజెస్ షాపింగ్ అంటే ఇంకా కొంచెం వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట అది
అవునవును అదే ఒక్కొక్కసారి ఆఫర్లు పడతారు కదా పండుగల సీజన్లో అలాగే పృథీ కి న్యూ ఇయర్ కి ఆ మన దీవాలి కి ఆ టైమ్ లో అప్పుడు ఆఫర్లు ఏంటంటే ఏదో ఒకటి ఏదో కొనాలని అనుకుంటారు అనుకొని అందులో ఒకటికి అది కొంచెం బాగున్నాయి అలాంటివి అని అనుకుంటే ఆఫర్స్ లో కూడా కొనేస్తా ఉంటాం
వన్ ప్లస్ వన్ ఆఫర్లు లేకపోతే టూ థౌజండ్ ఒక కొంతే వన్ థౌజండ్ వర్త్ వస్తుంది మీకు అని అని చెప్తూ ఉంటారు
లేకపోతే డిస్కౌంట్స్ లో కూడా ఒక్కొక్కసారి డిస్కౌంట్స్ లో చాలా బాగా తగ్గుతుంది ఉంటాయి మంచి మంచి కూపన్లు కూడాను అంటే వాళ్ళు సెల్లో పెట్టేస్తారు కదా ఇంకా చాలా వరకు ఇప్పటికీ ఉండిపోతాయి అనుకుంటున్నాను మంచి వస్తాయి మంచి బట్టలు తక్కువకే వస్తాయి వస్తాయి బెస్ట్ సేల్ల్లో ఒక్కొక్కసారి ఒక్కోసారి అయితే చెప్పలేము డిస్కౌంట్ పెట్టొచ్చు ఇంటి వాళ్ళు ఎక్కువ రేట్లను తగ్గించినట్టుగా కూడా చూపిస్తారు అది చెప్పలేము
అవును చెప్పలేము
కొన్ని కొన్ని ఇలా కూడా మనకి లక్కీగా దొరకచ్చు అవే ఉంటాయా డిస్కౌంట్ లో తోటలు కూడాను
ఆ డిస్కౌంట్లు బాగుంటాయి కొంచెం క్లాత్ కూడా కొంచెం బానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పేరు వస్తది కదా పోతుంది కదా వాళ్ళకి సో అందుకని చెప్పి కొంచెం మ మంచి క్లాత్ ఇస్తారు అనుకుంటా
ఆ లేదు లేదు మేడం
కొన్ని దాంట్లో అయినా కూడా బెస్ట్ నువ్వు మరి మొన్నొక్కటి ఆన్లైన్లో బుక్ చేశాను టూథౌజంను వేస్ట్ అదీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా వాల్యూ చేయదు.
అదీ ఆన్లైన్లోను దొరికే క్లాత్ సరిగ్గా తెలీదమ్మా అవీ ఏంటంటే ఆహ్ మనకి చూడ్డానికి మంచి ప్రింట్ అది ఎంతో అందంగా కన్పిస్తది. అలాగే రెండు సార్లు నేన్ కూడను
నేను నాకు చాలా బాధేసింది ఆ టూ థౌజంన్ బెట్టుంటే షా షాప్కి ఎళ్ళినప్పుడు మంచిది కొనుక్కో ఉండచ్చు అనుకున్నాను.
అది నాకు తెల్సి ఆన్లైన్ లో బట్టలు మాత్రం తీసుకోకూడదని అనిపించింది ఆ తర్వాత నాకు ఎప్పుడు కూడాను. వేరే ఇంకెవైనా వస్తువులైనా పర్లేదు గానీ ఏయ్ అయినా కూడా కొన్ని ఆన్లైన్ లో మోసాలు ఉంటాయ్ ఎంతైనాను. అన్నీ కాదు కాని కొన్ని ఉంటాయ్.
అవును
బాగలేదు
ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి దీస్కున్నాన్ నేన్ దాన్ని అస్సలు ఇంక నమ్మనే నమ్మగూడద అనిపించింది.
ఆ అవునవును ఆన్లైన్ల నువ్వు ఒ షాప్ మనం చెప్పలేమ్ అదే ఆ వాళ్ళు మనకి చూవించేది ఒకటి క్లాత్ ఒకట్ తెలిదు కదా మెటీరియల్ మనకి చూస్. స్తేనే గాని పట్టుకుని దగ్గరుండి చూస్తేనే కాని తెలిదు ఏదో మెటీరియల్ అదాయ్ ప్రింట్ బావుంది. చాలా బావుంది అనిపిస్తది సరేనా ఓకేనా. పెట్టేస్త్నానే బాయ్ టేక్ కేర్
ఓకే